హలో
హలో
హలో
వినిపిస్తాంద
ఆ వినిపిస్తోంది వినిపిస్తుంది హలో
హలో ఏం చేస్ తునవ్
ఎమ్ లేదా అసైన్మెంట్ రాద్దామని ఇప్పుడేమపనిందిస్త ఉన్నాం
హు హుమ్ నెన్ ఏం జయలే ఫన్ చేసానిన్నా
తిన్నారా మా పడి
ఇల్లా లేసింది లేట్గా లేచ
కేసు ఎదిగా లేసినదా
ది సనా ఉప్మా ఇంకా
దోసా అయితే అంద ఆక్చులీ పూరి పెట్టంది ఆ పూరి ఇంపోయేపాటికి అయిపోయింది ఆషలంకులతో గరవేసుకొని వచ్చేస్తాంటే అందులో ఆ బ నేను పోగిస్త సరందని మహాశల వామి రజలు గుర్తిన్‌చింధి
ఆహా మీక్ మేల్ అప్పుడ సకండ్ అసైన్మెంట్ మీక అప్పుడే సెకండ్ అసైన్మెంట్ కూడా ఇచ్చినారు మాకు అది కూడా
ఆ నాకు మూడుచ్చినరు సెకండ్ అసైన్‌మెంట్ అసైన్‌మెంట్
నాకు ఒకటి కూడా ఇయాలే అంతే ఇంకా సిలబస్ కాలేదు డా
ఆ సిలబస్ కా కపోయినా పిడిఎఫ్ పెట్టతాన్ససి అ
పతేన్నా
వాళ్ళకి రాసి కంప్లీట్ చేసేసి కరెక్షన్ నేర్చుకుయడం కావాల ధనికి ఎమైన చెస్థారు కాదు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి హాలిడేస్ ఇచ్చేస్తారు అని టాకింగ్
ఎవరు చెప్పింది నీకా
బైటెక్ లో ఎవరికో చెప్పాలంట మబ ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ అని
ఆ అట్లంతా ఏం లేదు అది అది మీమ్స్ లే ఇంకా వాళ్ళకి ఆ మీమ్ వేసినారంతే
చెన్నై కాలేజెస్ వాళ్ళకి ఈరోజు అక్చుఅల్లీ తర్టీ ఐట్ వరకు
కాలేజ్ ఓపెన్ చెయి కాలేజ్ ఓపెన్ చెయి హ్మ్మ్ అట్లంతా ఏం లేదు వాళ్ళ మీమ్స్ లేక లేస్తారా లేకపోతే మనకు కాలేజ్ వాళ్ళు ఆ ఎగ్జామ్స్ పెట్టుకొని సెమ్ పెట్టుకొని మనకి ఇస్తారంట. అంటే నమ్ముతా ఉండవా
ఏం ఎనిమిది వందలేమో అంటే అనింది ఫస్ట్ ఫస్ట్ అని సైట్ కులే అన్నార అంటే
ఆ అట్లాంత ఏంలా హ్మ్మ్
ఎందుకు ఇస్తారు ఇప్పుడు మనకి పమంది కదా అంటే ఆన్లైన్ క్లాసెస్ పెడతారంట.
హ్మ్మ్
ఎవరు
అదేమే వార్ వచ్చింది కదా వారు ఉంది కదా ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చెయొచ్చు కదా అనే దానికి అది నిజమా అని చెప్పి అడుగుతాన. మాకేవ్వరు అసలు చెప్పాలే అయిన అక్కడెక్కడో వార్ జరిగితే మనకి ఎందుకు ఇస్తారు దానికి దీనికి ఏమీ సంబంధం లేదు అసలు వాళ్ళు ఏమన్నా మనకి వండి పెడతారా ఏమి.
అంటే వాళ్ళు అనేది ఏ ఉందంటే ఇప్పుడు సిలిండర్లు అవి వినాయక
మనకేం ఒండి పెట్టడం లేదు కదా హాస్టల్ వాళ్ళకు పెడుతున్నారు హాస్టల్ వాళ్ళు డెబ్బై ఐదు వేలు కడతారు సంవత్సరానికి ఇప్పుడయితే డెబ్బై తొమ్మిది వేలు అంత కట్టేటప్పుడు వాళ్ళకి ఒక సిలిండర్ రేట్ ఎంత అంత తెచ్చి పెట్టలేరా.
అంతే
హ్మ్మ్ వాల్పేట్ టే ఫుడ్ కి అయితే ఇప్పుడు వరకు అయితే ఫు చిత్తూరులో అయితే స్టాక్ లేదు అనే టాక్ రాలేదు మిగతా చోట్ల అంతా వచ్చింది ఏమో ఇంకా.
ఎంత అంత ఈ ముందలే క కాలేజ్ బెట్టుకుంటే కాలేజ్ కి ఎల్థం హాలిడేస్ ఇస్ టి ఇంటికి పోతంది
ఎ ఇంటికి గిన సిలిండర్ కావాలి కదా
అంతే
నెలక వస్తుంది ఇప్పుడు బుక్ చేస్తే అది కూడా నైట్లలో మార్నింగ్ లో బుక్ చేయాలంట
ఇంతకు ముందే బుక్ జేసుకోవాలా
హ్ ఒక నెలకు వోస్తుంది. ఒక సిలిండర్ ఇప్పుడు బుక్ చేస్తే ఇదే డేట్ ఇగా వచ్చే మంత్ లో వస్తుంది. అంత వరకు మీది అయిపోయినా కూడా గమ్మున ఉండాలా
పోయి బగ ఫేమస్ అయిపోయింది కదా
హ్ నైట్ మీము చదివా కట్టలు పొయ్యలు కూడా కమ్బ్యాక్ ఇస్తున్నాయి. మనమేప్పుడు ఇస్తాం కం
నాకు నిన్న మాట్లాడు నిన్ను నిన్న ఆఫ్టర్నూన్ రీల్లో వచ్చింది.
ఉ
గంగాకిచ్చేది ఎం ఉండదు.
మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వార్ తగ్గిపోతే
అందరిదీ అయిపోతే మనది గూడ అయిపోతుంది. తగ్గిపోవ్ అంతే ఇది ఎన్ని రోజులు ఇట్లా జరుగుతా ఉంటుంది. అనీ ఏం అర్థం కావట్లే
అదంతా ఏం లేదు మనకి పాకిస్తాన్ కి కూడా జరిగింది. తగ్గిపోయింద వాళ్ళు వాళ్ళు రాజి పడి తగ్గిపోయినారు అంతే
ఎవలు ఏమి ఇస్తారు
వాళ్ళు తగ్గిపోతే మన ఏమన్నా అక్షంతలు.
పెరిగినవి కదా ఇక్కడ
నో
అనుకుంట నాకు ఎం తెలియాదు. ఆ చెన్నైలో ఆ చెన్నైలో ప్రాథమీ స్కీం ఇచ్చిన కూడా మా క్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు
అవునా చాట్ జి పి టి నీ అడుగుతా
ఏమని
వారి వల్ల ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారా ఆఫ్లైన్ అని
చాట్ జి పి టి నీ నేను చాలా డిఫరెంట్ అయి పొద్ది మేడం
అయ్యో ఇంకా
ఈ రోజు ఏం పెట్టారు న ఆఫ్టర్నూను
ఏదో బిర్యానీ అని చెప్పింది ఆ పిల్ల
ఆ పిల్ల పోయిందా తినానికి ఎలా
పోయిచ్చింది
అంటే నిన్ను లేపకుండా ఆ పిల్ల ఒకటే పోయిందా
నేను తినను ఉప్మా
నువ్ తినవా తినానికి ఇంటికి పోలే వరా
పోతా
ఇప్పుడు
ఏ వెన్నెసు డే నో థర్స డే నో వెనస్డే ఈవినింగ్ కపోతే వెనస్డే లీవ్ బేట్టేసి వెనస్ నేనే ఎళ్ళిపోత నాది నాది పక్కనే గదనే నేను ఎందుకు పోతా ట్రైన్ కీ
ఓం తిరుప న ఓం అ అవు మర్చిపోయిన నాకు నిన్న మార్నీ నిన్న ఆఫ్టర్నూన్ చెప్పింది.
హ్మ్ తిరుప్పతే హ్మ్ నేను ఎందుకు పోతా ట్రైన్ వాళ్ళ ఏమి
అంటే అంటే నువ్వు వె తిరుపతి అంటే వెన్స్డే ఈవినింగ్ అయిన వెళ్ళిపోవచ్చులే
ఎళ్ళిపోవచ్చు
ఆ తిరుపతి అయితే అప్ అండ్ డౌన్ చేసిండొచ్చు కదా
అందరికి ఇదే డౌట్ ద నా కింట్లో ప్రాబ్లమ్స్ అందుకే
నేను నిన్న వైషును కూడా ఇదే అనినా అంటే ఎందు
ఏం జెప్పింది
ఆ పిల్లకి పిచ్చ బ పిచ్చిబట్టిను బుర్ర లేకాను ఏదో చెప్పింది
అ పిల్లకు అట్లే అర్థం అయితుందిలే మా ఇంట్లో ఉంటే తెలుసు తింది మల్ల
అంతే ఆ పిల్ల ఆ పిల్ల వర్షంలోనే మాట్లాడుతుంది
లేపోతే నాకే మన్నా పిచ్చా ఇంట్లో నెమ్మదిగా ఉంటే నేను ఎందుకు వస్తా ఇక్కడ దాకా ఈ ఫుడ్ తినేదానికి వస్తానా అయ్యో అమృతం తినేదానికి ఓస్తానా
అదే గదా
హ్మ్
రోజులు వర్క్ షాప్ అని సక్సెస్ ఫుల్గా టైం వేస్ట్ చే
అవును
మళ్ళీ యాజ్ యూజువల్ క్లాసులు ఏసుకుంటూ ఉంటారండి
ప హ్మ్ కానీ బావుండింది వర్క్ షాప్
ఉ పోనుందరా ఆ మూడు రోజులు వర్షం ఆశోకు నచ్చిందా.
నాకు బానచ్చింది తీసుకుంటే ఇంగా మం చిదే
ఎం నచ్చలే
హా మిడు పోతే పాయె.
మిడ్ పోతే పాయ
రాసిన పోయితయి రాయకపోయినా పొయితయి.
ఔట్పుట్ వచ్చిందా మీకు.
నేనెప్పుడు ల్యాప్టాప్ తెచ్చినా.
అంటే ల్యాప్టాప్ తీసుకపోకుండనే ఇంత కాదు ల్యాప్టాప్ తీసుకపో కుండానే నీకు వర్క్ షాప్ నచ్చిందా.
యా ఆయన మోటివేషన్ నచ్చింది. కొత్త కొత్త విషయాలు చెప్పినాడు కదా అవన్నా రెండు ముక్కలు నేర్చుకుందాం అని.
హు
ల్యాప్టాప్ తీసుకపోలేదు కానీ వర్క్ షాప్ నచ్చిందంట.
యా కొత్త విషయాలు తెలుసుకన్న సాలు.
ఆ అంతేలె ఏదో ఒకటి తెలుసుకున్నాము చాలులే.
హ్మ్ లేకపోతే మన ఫ్యాకల్టీ ఎప్పుడు చెప్తారు అవంతా.
అసలు మన ఫ్యాకల్టీ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదురా. మన ఫ్యాకల్టీ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు.
హ
ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈన మేలు వచ్చి మంచిగా చెప్పేసి పోయినాడు. ఆయన ఫ్రీగా చెప్పినాడు చూడు.
మళ్ళీ వన్ వీక్ నేను ఫ్రీగా తీసుకుంటానని కూడా చెప్పినాడు చూసినవ.
మన వాళ్ళు ఇయాలి కదా.
అంటే ఇప్పుడు కూడా ఏదో ఒకటి క్రెడిట్స్కి కండక్ట్ చేయాలి కాబట్టి కండక్ట్ చేశినారు.
ఉ ఆయన అయినా కూడా ఫ్రీగానే తీసుకున్నాడు అది మెచ్చుకోవచ్చు.
ఆమె మా మేడంని అడిగినారు అందరు పోయి ఆమె ఇట్లా త్రీ డేస్ ఇందులో మేము ఏం నేర్చుకుంటాము అని చెప్పి అడిగితే నేను డబ్బులు కట్టలేదు కాబ టే నేను ఇట్ల పెట్టిచ్చినాను. లేకపోతే, ఇది వన్ వీక్ కోర్స్ ఉండాల్సింది.
ఉమ్
సరే ఇంకెంటయితే?
చెప్పాలా? డిస్కనెక్ట్ అయితుంది.
అదే ట్వెల్వ్ మినట్స్ అనుకుంటాను, సర్ టైమ్.
ఉమ్ ఇగ అంతే, ఓకే బాయ్.
బరి
హ